బాగున్నారా అండి
ఆ బావున్నాం బాగున్నారా అండి
అ బావున్నాం
ఉహుమ్ వినిపిస్తాందా ఇప్పుడు క్లియర్గా
ఆ వినిపిస్తుందండి
అహుమ్ ఏం చేస్తున్నరాండి
ఏం లేదండి
ఉహుమ్ ట్యాంగ్స్ తినలే అంటడి టైట్ హెడ్ ఉన్న తిన్నా అనుకుంటారండి ఇవాళ ఉహుమ్ మీది ఇంటి రాని లేదాండి
బిర్యానీ వుంది తింటారా
అంతలే మండే ఇవళ్ళ తినను నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఏదో ఒకటి తినుకుంటున్నాన్నా నిన్న మటన్ తిన్నా అన్నా కదండి తర్వాత ఇవాళ లంచ్ కూడా బాగానే వచ్చిన తర్వాత ఏదో ఒకటి తిన్నా అక్కడ బయట ఇవాళ డీమార్ట్కి వెళ్ళిన టీమార్ట్ దగ్గర వెళ్తే పిజ్జా తిన్నా అనిపించింది పిజ్జా తన్నాండి ఫైవ్ పీసెస్ బాగా కడుపు అంత టైట్ టైట్ గా ఉన్నది ఆ ఒక్క నేను వెళ్నా అండి ఉమ్
అమ్
ఉహుమ్ అది సంగతి అండి ఏం స్పెషల్ అండి
మాది ఇయాళ వెజ్ బిర్యానీ అండి
అబ్బో ఓ
హ
ఇన్ స్పెషల్ నిన్న మటన్ బిర్యానీ ఇయాలా వెజ్
ఎం లేదు అండి తినాలి అనిపిస్తుంది చేసుకుంటాడాం అంతే
యే నీ అవ్వ అసలు తగతలేగ మీరు
తినాలి అనిపించింది తినాలండి ఇంకేంలు కాకపోతే ఇంకేందు
ఇంగ మీరేనా అట్లా మాట్లాడేది
ఆ అవునండి
ఆహా నైస్ నైస్ ఉమ్ ఇప్పుడు ఏంటి అండి మరి ఇప్పుడు
ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నా మరి
ఉహుమ్ దోస దోశపిండి ఉంది అనుకున్నాను రే దోశ పండి దోశ పోసుకోండి
హుమ్
దోశ తినాలని లేకపోతే అన్నం పెట్టుకోండి లేకపోతే
హమ్
హుమ్ ఇవాళ ఒక పెద్ద కథ అయింది ఇవాళండి
ఏమైందండి
డి మార్ట్ పోయినా డి మార్ట్ కు పోతే అది ఒకడికి ఒక డబ్బా తీసుకున్న నచ్చినాయి అని ఆల్రెడీ రెండు తీసుకున్నాం ఇంకో రెండుంటే మంచి కనబడతుంది కదా ఇంట్లో కాని తీసుకున్నా ఖతం మా వైఫ్ చూడంగానే ఏదోకటి వంక పెడతది ఎందు తీసుకున్నావ్ అన్ అంటది కతం ఆ అన్నందుకు అ అది డ్యామేజ్ వచ్చింది పీసు
అన్నందుకే డ్యామేజ్ వత్తదా డ్యామేజ్ వచ్చి ఉంటదా ఆమె అన్నందుకు నువ్వు అనుకుండా ఉంటవ్
ఏదో ఒకటి అంటదండి ఇప్పుడు సరే తీసుకొచ్చినవ్ గ్రేట్ యే అనుకోదు ఇప్పుడు ఏదైనా తీసుకరాకపోతే ఇంక తను ఆరోజంతా కులుకుతాదండి ఊ అవు నేను చెప్పేది వినే నేన్ నేన్ చెప్పేదే కొన్ని అది కూడా మిస్ చేసినావంటది ఈయాల అన్ని తీసుకొచ్చిన అది కాకుండా ఇంక ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చిన అండి
ఊ
కతం ఇంగ అందులో ఈ డబుల్ డిస్ ఆ ఆ
ఏం ఎక్స్ట్రా తీసుకొచ్చిరుఆళ్ళు
ఆ నెయ్యి చెప్పింది నెయి నెయ్యి ఎప్పలేదు నెయ్యి తీసుకొచ్చినాండి కాల్గేట్ చెప్పలేదు కాల్గేట్ తీసుకొచ్చినా ఉంటాయని అట్లా ఈ డబ్బలు ఏమ్ ఉండిపోతాయని తీసుకొచ్చుకున్నా అండి మీకేట్లా తెలుసండి నీకున్నాయ్ ఓకే ఇట్లా ఉంటదేమో అనుకోని అంటారా ఇగ ఆ ఉన్ ఉంటది మళ్ళీ మళ్ళీ పోము కదా రెడిమార్ట్కి కదా
ఎందుకు పోరండి బయట ఫుల్లుగా తిరుగుతరు
మేం ఎక్కువ తిరగనండి ఊ
ఉ ఉ ఏం చేసిరండి మరి డ్యామేజ్ వస్
వాళ్ళు డ్యామేజ్ ఇది డ్యామేజ్ మీ దగ్గర డ్యామేజ్ అయ్యిందన్నడు వాళ్ళు ఆ లేదండి ఒక ఆమె వాళ్ళవన్నీ కింద పెట్టిందండి దానిపైన కూడా దానిపైన ఇవన్నీ వస్తువులు పెట్టిందండన్న అంటే ఓ అవునా ఆయన నేను చెప్పినా కూడా ఆమె తీయలేదండి అన్న మరి రిటర్న్ది అది ఆ ఇట్లాంటిది మరి ఇమంటరా అన్నా అంది అట్లాంటి మంచిగా ఉంటే తీసుకురా అన్నా అని అన్నడి పోయి తీసుకొచ్చారండి తీసుకొచ్చి వాళ్ళు బ్లాక్ బ్లాక్ ది తీసుకొచ్చారండి ఆ బ్లాక్ ది సైడ్ కూడా సేమ్ అట్లే ఉండే దీనిలానే
ఆహా
ఇదండి నాకు మానీ ఇవ్వండి అన్నా ఇది మంచిగానే ఉంటది సారు అన్నారండి వాళ్ళు ఆ లేదు లేదు ఇదిగో ఇది దానికి దీనికి క్లియర్ గా కనబడుతుంది నా నాకే తెల్వది నాట్ నాలాంటోళ్ళకే అర్థమయిందంటే ఇక మీకింకా అర్థం కాదా అండి అన్నా అవునవునులే అని ఇగ మళ్ళీ మని ఇచ్చారు
హో గ్రేట్ యే
ఊ ఫస్ట్ అన్నారండీ వాళ్ళు టూ హండ్రెడ్ ఇచ్చిరు ఇంకెంతితారు
దానికెందరో నాకేం తెలుసండి
అవునుగా కరెక్ట్ యే పాయింట్ మాట్లాడతారండి మీరు ఆ
ఇమబాగున్నారా ఫస్ట్,
ఆ ఇవ్వని అనలేదు ఇది డ్యామేజ్ మా దగ్గరది కాదండి అన్నారు వాళ్ళు,
ఇప్పుడే ఉన్న టైం కూడా ఇవర,
అన్నే అదే అన్నా ఎగ్జాక్ట్గా అరే మీరు మన నా నెస్ సింకున్నామండి. నేను టెన్ మినిట్స్ అయ్య తీసుకున్నాను అని టైం తీసుకుొని కావాలండి అ ఆమె ఇంకొక ఆమ్ ఉంటాయి ఇప్పుడు షాపింగ్ చేసారడి, ఇప్పుడు షాపింగ్ చేిన వా ఇప్పుే వస్తా కదం మీరు అడ్లియర్ సారు మార్నింగ్ టైన్ నుంచి ఈవిెనింగ్ టైన్ అని రేపు టైన్ రాస్తే మీరు తీసుకోరు కదా అన్న, ఇకా వేరే దిం వేరే దిస్క వస్తస్తామండే, తీసుకురా తీసుకొచ్చారంండి వాళ్ళు బ్లాక్ తీసుకొచ్చారు. అది కూడా బెమ్ బాలలేదండి.
ఉ
అట్ అంతూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మళ్ళీ పోయి. ప పెట్రోల్ కాస్త పోయిందిని. అది ఉన్నది హండ్రెడ్ రూపీస్ అండి నాకు మూడు వందలు ఖరచుయినట్టు అనిపించింది.
అంత దూరం ఉంటుందా అండి డిీ మార్ట్,
ఇక పోవడం రావడం కదండి కద,
ఉ
హ ఆ ఇసైంది వాాల ఉ ఇంకా అే ఏం స్పెషల్ ట్రిప్పు,
ఏమో అండి స్పెషల్ తోటి దట్టుకోలేకపోచ్చ,
ఏయ అసతి అది్రేదా ఇకెంద గర, మార్ నిన్న మటన్ చేసుకున్నారు ఇవాళ వెజ్ చేసుకున్నారు రేపు ఏదైనా, ఫ్రాన్స్ బిర్యానీ ఏదో పంది బిర్యానీ వేసుకున్నా అది బాగుంటది. అది బెటర్ దా అండి,
అండి మిక్స్,
ఏ అవో ఎహ్, వన్స్ పూర్వేజ్,
చెప్తా అండి మీ మీరు అ మీకు మీవారుకో,
హ బ్రే బ్రేక్ అవుతుందండి.
మీరు మీ మాటలు విట్టే వెజ్ లాగా లేరే, నేను చెప్తాంట మీకు ని ళ్వు రుతనే అన్నట్టున్నది.
ఆ మాట మాట బిర్యానీ అంటే ఎవరికైనా ఉరుతుంది కాబతేటి అందులో నేను, ఇట్లా కాజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ తింటే తప్ప ఇవి ఇవి తిన అండి.
పంది బిర్యానీ వచ్చంది.
ఆ అే అన్ని త అదే పంది బిర్యానీి కూడా తండి లేదా రివ్వాన్ ఉ ఏ లేదు నేను వెజ్జే అండి ప్యూర్ గ అహ్ కౌంటర్ బానే ఇత్తందండి ఉ హూ
మర్ నే మటనే సరిగ్గ దినా అండి మీరింకా పంది బిర్యాన్ అండ్ టార్ అది ముందు పెడుతనే నక్ వామిటింగ్ ఒత్తది
ఇంతేనా అయ్యో ఏంమర్ తినడం మడి గ మొత్తం నాలునే వెజ్ వెజ్ కన్వర్ట్ అవ్వండి
వెజ్ లో ఏం ప్రోటీన్స్ ఉండయ్ గదండి
ఎ వుంద్ ఇమ్మీరు మీది మీరు ఇదిలా ఇ దొండకాయ్ బీరకాయ్ తింటారేమో గాని చాలా ఉంటాయండి వెజ్ లా వెజ్ ల చెప్తాన మక్కానా ఉంటది పన్నీర్ ఉంటది
ఉ హ్ మా ఆయన అలాంటివి తీసుకురాడండి
ఓ అయ్యో ఉహు
మాయనక్ అలాంటివిష్టం ఉండదు ఓన్లీ నాన్ వెజ్ లా మటా చికెన్ అవే ఇష్టం ఉంటది
అ ఆ ఉహు అవి ప్రోటీన్ అని ఇగ మీక్ తీసుకోస్తరేమో ఇగ అ వెజ్ ల గంటే అవ్ ఎక్కువ ప్రోటీన్ ఏమో తీసుకోస్తాడ్ ఏం మీ ఆయన ఉమ్మా ఉహు ఎన్ని గంట్ల పడుకుంటరండి డైలీ మీరు
ఉ ఉ నేనూ టెన్ థర్టీక్ పడుకుంటా అండి
ఈ మళ్ లేవడం
లేవడం సిక్స్ ఓ క్లాక్
అమ్మో మా టైం మెంట చేస్తారండి మీరు
ఉమ్మ్మ్ మీరేన్నింటిక్ వడుకుంటరండి
మేమ్ సేమండి నైన్ థర్టీక్ వడుకుంట ఫోర్ థర్టీక్ లేస్తా
నైన్ థర్టీక అడుకుంటరా
ఆ మళ్ళ మార్నింగ్ యోగ జెయాలి గదండీ
బ్బో గ్రేటే అండి
ఊ యోగ జేయాలి మళ్ళీ కాసేప్ బయట జాగింగ్ ఎల్లేసి మళ్లీ గ అ మీటి క్కసి మెడిటేషన్ చేసి పూజ్ చేసి ఇగ అయేసరి అదే ఇగ టెన్ అయిపోతది టెన్ ఓ క్లాక్ కి ఆవస్ కెళ్ళిపోతా ఉహ్ ఊ నేన్ ఇప్పటి నుంచి గాద్ శిన్నప్పుడ్ నుంచ్ ఎత్త్ త్రీ ఇయర్స్ ఉన్నప్ప నుంచనుకుంటా
ఏడిదండి
ఇట్లా ఫోన్ నైన్త్ ఆ తిరగడం గాదండీ ఫడుకోడం నైన్ థర్టీక్ వడుకోడం అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీక్ లేవడం
అ ఓ ఏం చేస్తుండే అండి చిన్నప్పుడు ఫోర్ థర్టీక్ లేసి ఇంట్లో పనులన్నీ చేస్తుండేనా
యోగ మెడిటేషన్ అండి
హ్
హూ ప్పుమ్మే అప్పుడే యోగ అప్పుడు ఎప్పు చేయకపోతుండే మెడిటేషన్ ఎక్కువ చేస్తుండే
హ్
ఊ రెవ్ మూరే త్రీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడూ ట్వంటీ సెవెన్ ఇంగ ఆ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ యర్న్ చేస్తున్నా ఉహుఊ ఊ వచ్చా అండి మీకు స్కూటీ
ఆ వచ్చండి
ఆ హు తీస్తరా బయటపడి లేక చూస్తరా
అంటే
ఆ స్కూటీ చూస్తరా ఇట్లా మొత్తం వాష్ చేస్తరా మల్ల లేకపోతే ఎట్లా బైకూ కీస్ తీసుకొని నడుపుతరా అంటున్నా అక్కడక్కడా
కీస్ తీసుకొని నడుపుతా అండి కానీ మా ఆయనకి ఎక్కుమంటే మా ఆయన ఏడపడేసితరో అన్న భయం
ఉహు ఆ అహుమ్ ఊ ఇప్ మీ వెయిటూ తక్కువా మీ హస్బెండ్ వెయిటు ఎక్కువా అందుకే వద్దంటడేమో
ఇద్దరు వెయిట్ సేమే అనుకోవాలి
అ సేమా ఊ ఏ ఊకోండి అబ్బాయిది వెయిట్ ఎక్కువ ఉంటదండి
నాది ఫార్టీ త్రీ ఉండే మా ఆయనది ఫార్టీ సిక్స్ అంతే
ఊహు ఓకే ఓకే స్సరే అండి మరి ఆ జారత్త బాయ్ అండి ఉ బాయ్ అండి